తకు హలో మ బా వదు్ర
ఏం చేస్తాన్నా
తెలి ప ఎవ తిన్నానువ్వు
ఏం చేస్తాన నేనుతిన్నా
ారు మన తప్ప అ ఏం లేదు నాప్పుడుకిింది ఏం తింటివి
ని అన్నము పప్పు
యాడున్నావు
మ్ మీరు యాడున్నావిప్పుడు
నేనా నేను ఎక్కడో ఉన్నా వేరే జాబ్ చేస్తాండా
ఓ బావుందా వర్కు
సరుక్కా మెడికల్ స్టోర్ కొందా
ఏమంత డల్లుగా చెప్తానావ్
ఏం లా షాప్లోనే ఉండా అందుకు
డల్ గా ఉందా బోరింగ్ గా ఉందా
బో ఇలానే ఉంది
ఆ ఏ షాప్ లో పిల్లవా
షాప్ ఆ
ఏం జాబ్ చేస్తా అన్నా
ముడిపెట్టార్లో ఫార్మా ఎగ్జిక్యూటివ్
ఫార్మా ఎగ్జిక్యూటివ్
ఆ కష్టమర్ లు
ఎట్లుంది వర్క్ స్టార్టింగ్ గదా మ్
అంటేనా ట్రెనింగ్గే వన్ వీక్ అయిందొచ్చి
ట్రైనింగ్ ఇస్తున్నారా
ఆ ట్రైనింగ్ ఇస్తానే ఉంటారు వాళ్ళని అదేం స్తాండ్రో అర్ధం కాలా
టిచ్చారు
ఇన్నరుకిచ్చినారు ఆ అంటే మెడిసిన్స్ ఎట్లా ఆడిట్ చెయ్యాల
ఆ
ల్యాప్టాప్ లోకెట్లెక్కిచ్చాల చూసినట్టుగాన్నీ చూస్తారు ఈ రోజెవరో వచ్చి చెప్తామని చెప్పారు
ఆహ నీకేం మీరు
నీకే డైరెక్ ట్టుగా జాయినింగా
అది అజయ్ నింలే ఖాళీగన్న
కష్టం ఇంటర్యూకు పోలా ఆ సెలెక్ట్ అయినం మేమె మళ్ళా ఎప్పుడో రామన్నారు సరే అప్పుడి పోతే మళ్ళా అది ఎందో ఎండకు. రోల్లంతా జరిగి మళ్ళా అద్దరంగా ఉంది
ఇంగ్ మీరు ఫార్మసింగ్ సైడ్ పెడితే మన్ సైడే పోతుంది గదా మైండ్ సెట్
అటు సైడే పోతుంది ఏం చేసేది మూన్నాళ్ళు చేసి అబ్బా నరకం
ఎం కామ్ ఎస్ ఆ స్పెషలైజేషన్ ఏం జేస్తారు
ఏదో ఒకటిదేస్తా
బ్బో
ఏవో తెలిలేం ఇంగ అందుకె
హు అవునా అండి
ఉ
ఉమ్ అంటే ఈ ప్రెజెంట్ ఫార్మసీలో నేను జాబు
ఏంది
జాబు
ఆ అదే ఇంకా పరుస్తుండు కాలా నే మా సీనియర్లంతా బాగ పనుకుండ్రు తీంగ తీంగా ఆరు నెలల తర్వాత అన్నారు డబ్బులు కడితే వత్తయ్ లేకపోతే అవి కూడా రావ్
తిన్న డబ్బులను
లేదు ఏయల్ల గవర్నమెంట్ ఇంగ మేమే కట్ చేసుకోవాచు కోవాలంటా మే మె పేదోల్లం ఎట్లా
అవును నాది కూడా పెండింగ్ ఉంది చానా
మీదెంతుంది లక్ష రూపాయలు ఉందా
ఆ వన్ ల్యాక్ నైన్ ప్టి సెవన్ థౌజండ్
ఆహ
నైన్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఉంది మూడు వేలు తక్కువ
నాది సెవంటీ థౌసండ్ ఉన్
ఉమ్ ఏమి
మ్మ్
బయట కుచ్చోన్ కుచ్చోని మాట్లాడతా ఉన్నా
బయట కుచ్చోని మాటడతాండావా అందుకే ఏమో రోడ్సో సమ్థింగ్ బన్ బండ్లు పొయ్యేది
అవునవున్ ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ తిరుగుతానే ఉండమా
మ్మ్ హా మీ అక్కొల్లు అక్కడ మీ బావ మీ అక్క బార్గవ్
బాన్నాన్
మ్మ్ సరే మ్మ్ బాగుండారు స
బాగుండారా
హ్మ్మ్
బావున్నారా అంత
అందరు బానే ఉండారు
మ్మ్ పేరుక్ ఫిట్ జేస్కున్నారు మధ్యాహ్నం నుంచి
మద్
ఆ క్యారీ దీస్కుంటారు
ఆ
క్యారి తీసుకెళ్ళింద లేదా
మ్మ్ మ్మ్ తీసుకొచ్చినాం అదేంది తాలిం సొరకాయ్ తాలిం
అ సొరకాయ్ ఐతే బా తినేసేయండి ఫుడ్డు బాగడిగినావ్ గదా
ఆ మా మమ్మీ నే గద్ జేసేది నేన్ దినేస్తా మా ఫ్రెండ్స్ మ్మ్ నువ్ బలే సన్నగా వుండావ్లే
అందుకే ఫుడ్డు వడిందన్ చెప్తానా మ్మ్ రావు గురించి మాట్లాడ్లే
సరే మీర్ మీ అక్క ఫోన్ జెయ్ లేదా
మా అక్క ఫోన్ చెయ్లా ఏం జే లేేలా
ఏం జేస్తాంది మీ అక్కిబ్బుడు డిగ్రీ
ఇంగెం జేస్తం మే డిగ్రీ తర్టీన్ సేమ్ములున్నాయ్
ఒకట
మొన్నేను వచ్చే ముందర ఒక సెమ్ము రాస్ చేసింది
ఇంగ ఓటుంద్య
ఇంకొక సెమ్ ఉంది
ఊ ఏం బ్రో మీ అక్క ఇంగ ఏం జాబ్ చేస్తది డిగ్రీ అయిపోయినంక
ఏంలే వేస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అన్నా కూడ మా పాప ఊరికే ట్రైనింగ్ కొన్ని కంప్యూటర్లో
ఆమేలు తెలివితో బాగా
ఇంక ఏం నేర్చుకుంటుందో ఏమో జాబ్ దొరకట్లేదంట పదివేలకి ఎట్లా ట్రై చేసినా దొరకదు గట్లయ్ ఫస్టు ఇంకైతే రమ్మంటున్నాడుంట
హౌస్ కీపింగ్ ఆ ఆ ఇక్కడ మా మమ్మీ చేస్తాను
నీ సైడ్ అంటే అది అది సిటీ కాబట్టి అక్కడ ఎక్కువ ఇస్తుం సరే అదే మాములుగ టౌను ఏముంటది ఇంగ
ఆడేం ఇయ్యారు ఎతికేరమ్మ మా అమ్మకు కాని జాయినింగ్ బ్రో
ఇ మక్కన్ అండి పిల్లోన్ని వాళ్ళ ఆయని ఏడ పెట్టుకుని
మీ వాళ్ళ ఇంట్లో ఉండాల వాళ్ళు
పిల్లోడున్ల
ఆ ఉండాడు ఉండాడు పిల్లోడు వాళ్ళ అమ్మమ్మ తన్నదిలే మన
వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకి ఏం పనులు ఉండావు
వాళ్ల అమ్మమ్మకి ఏమి ఇంట్ దైవసి లీవ్స్
ఆ మా అమ్మ పన్నది వై ఎకుంట మూమట్లా
ఉ
మాకెవ్వరు పెడతారు ఊ
అవును మీ మ్యారేజ్ ఎప్పుడు
రేపే రా నువ్వు కూడ
రే బాతప్పలే రాలేన్ మేం జ్వరంలో ఉండమ్
రావద్దండి
దీనికి ఫోటో పెట్టు తవ్వ
ఫోటో వెట్టు
నాకి ఇంకా పెళ్ళి కాలె జాబ్ జేస్త తండ
ఆ రేపే పెళ్లి
అదే రేపే రిసెప్షన్ అంటే ఏవో హోటల్ దిగింటారు కదా అదేంది ప్రీ వెడ్డింగ్ షూట్లు అట్లాలాంటివి ఈ మధ్య ఏ జేవర్ల మీరు
మీరంటే ఏదో రిచ్చు
ఆ మేము రిచ్చే
మాగి ఆడా ఆపిల్ ఇల్ ఏందో ఎస్క్ ఉంటారు ని నీ నీలాంటోళ్లు అయితే రిచ్చ్ గా చేసుకుంటారు
మేం రిచ్చుగానే చేసుకుంటాం
ఆ మరి
హుమ్ పిండి
ఏముంది ఇంకే ఏమి లేదు
కెన్ యు ప్లీజ్ ఏం లేదులే ఏ ఊరికే ఇంకేం ఎం పనులు ఏం చేస్తాన్నరు ఎంతెంత ఎస్తన్నారు జాబ్ ఏం జాయిన్ కాలేకదా ఇంటికాడ ఏం ఉండద మీ అమ్మ ఇస్తా
మేమె ఏమంటే రోజు వస్తా ఉంటాము పోతాంటాము నేను చేసి పెడతా ఉంటాం మా అమ్మాయి ఏమీ అనదు ఇంట్లో వండుతాను నేనే వండలేకున్నా
ఉమ్ అన్నీ ఆన్ అయితన్నయ్
ఏం దొబ్బరి రేయ్ చిన్నప్పుడే
ఆ ట్లంటే నేం జేత్తు
మాటలు లేక్కున్నావా ఏది కాలిగ ఉన్నావని చేసాను లేయం
ఆ ఇల్లు సోపులు పేస్ట్ ద నింత చాక్లెట్ ఇవ్వలే
తినేసెయ్ చాక్లెట్సు అన్ని
అబ్లేకిస్ పచ్చ చుకు
ఎత్తుకొని ఒకటి పంపి మాకే చాకి
పగడ చాల వడు అసలు కుచ్చోడ అంటే ఓగడసాల తద్దద లాడ్దిద అ లాడ్ది ఆ అంటే చానా లేవ్
లో ఓవర్ మిషన్ లేద్
ఉ సరేలే ఇంకేం గాయత్రీ
ఉ ఎం లే పిల్లొల్లవి సిరప్పులున్నాయ
పిల్లొల్లవి సిరప్పుల ఉండాయి అన్ని పిల్లొలవే రొండేట్టు
ఊ అక్క కొడుకు కావాల
ఊ ఎందుకు ఇక్కడి నుంచి నువ్వు అన్నే దగ్గరలో ఉంటే తీసుకో
నువ్వు దగ్గిర్లోనే కదా ఉన్నావ్ అందుకు తీసి పంపిస్
దగ్గిర్లో లేదు
ఉ కొరియర్ పంపి
ఆ పంపించచు కొరియరూ నాకు రావట్లా పంపించేది సరే అయితే ఉంట బాయ్